హలో ఏం చేస్ గా సిస్టర్
ఏం చేయట్లేదమ్మా
ఏం చెయ
యా చ్చే అన్
సమ్మర్కి ఎక్కడికెళ్ళారు
సమ్మర్కి ఇంకా ఇక్కన్నే లోకల్లనే అ క్యా మాకు లోకల్లోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి అయితే మేము ఎవ్రీ సమ్మర్ కి అలా తిరుపతికి వెళ్ళే వాళ్ళము సో ఈ సమ్మర్ అనేది వెళ్ళలేదు
ఇంకా ఇ
క్రౌడ్ ఉన్నారంట గదా ఎవ్రీ ఇయర్ మీద ఇయరు
అయితే ఇంకా చాలా అనేది ఈసారికి కొంచెం ఉ ఇదయిపోయింది ది అండ్ ప్లస్ ఇంగ ఇక్కన్నే మాకు లోకల్ నే ఉంటాయి అంటే జలవి నారు వాల్లా వీల్లా అని వాటర్ ప్లేస్లలో ఎళ్ళడము అలా అయ్యింది మ్ వీక్లీ ఏమైనా పార్కుకెళ్ళడము ఆలా ఇలా అని బయటికెళ్ళడం అంతే హు
అయితే బయిటికి బాగా దిగుతారన్నమాట
ఆ వె వెళ్తాం ఇంక పిల్లలు వెళ్ దాము వెళ్దాం అంటున్నారు గదా ఆ
ఉ అంటే జండ్రల్ గా మీకు బయటికి తిరగడం ఎక్కువ ఇష్టమేనా ల్యాకుంటే గింట్లోనే ఉం ఒకే ఇష్టపడతారా
ట వెళ్ళడమంటేనే ఇష్టము
ఇంట్లో ఉండలేరా
ఇంట్లో ఉండడం అంటే ఉండాలె గాని అంటే ఎప్పుడో వీక్లీ కంపల్సరీ వెళ్ళాలి అనిపిస్తది
ఒకే
అలా మ్ ఇంకా
వూడ్స్ అవి తిన్నారా మంచిగా మళ్ళీ సమ్మర్ అయిపోతే మ్యాంగోస్
ఆ అవునవును అది అదే సమ్మర్ కి అంటే తిన్నాను కాకపోతే ఇప్పుడు మరి జూన్లో మొత్తం పురుగులు అంటారు కదా. జూన్లో ఇంకా పురుగులు అవి అనేసరికి ఇంకా వాటిని ఇకా తీస్క్ తీస్కోకపోవడమే బెటరు
అంటే ఈ సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్ అన్ని తిన్నారా.
ఈ సమ్మర్లో ఫ్రూట్స్ అంటే ఇగ మ్యాంగోసే కదా మోస్ట్లీ అన్
ఉంబ తాటి ముంజలు ఒకటి మ్యాంగోస్ ఒకటి ఆ నేరేడుకాయలు
ఉ నేరెడుకాయాలు ఈ సీజన్ అనుకుంటా తెలీదు
దొబ్బు కాయలు సంథింగ్ ఏవో అన్
సి హా ఆహా ఇక్కడ ఏం తినరు అంటే మా సైడు ఏం లేదు అది సీమ చింతకాయలు అనేది ఆంధ్ర సైడ్ బాగా ప్రిఫర్ చేస్తారని తెలుసు అంటే టే అది ఏంటి స్పెషాలిటీ
అందులో ఐరన్ సంథింగ్ ఏమో ఉన్ అంటే అది పీచు పదార్త్ దం ఏదో అంటారు నాకు అంత ఐడియా లేదు దాని గురించి కాకపోతే అవి ఇష్టంగా తిన్ ట నేను కూడా బాగుంటాయి టేస్ట్ అది బాగున్ టాయ్ లేదు మాది తెలంగాణ
అవునా
అమ్మమ్మ వాళ్ళది ఆంద్రా
ఓ
నానమ్మ వాళ్ళది తెలంగాణ
అలచ్చా ఉమ్ ఇంకా అదే అవాలా అవి ఎమీ తెలీదు నాకు చినస్ చింతకాయలు కాకపోతే ఇంకా మ్యాంగోస్ అనేది కంపల్సరీ.
మ్యాంగోస్ ఆల్ టైమ్ ఫేవరెటు అందరికి
టైమ్ కంపల్సరి అందర్ తెచ్చుకొనే ఉంటారు కాకపోతే నాకేంటిది అంటే సమ్మరు కొంచము వేడి అనే ప్రాబ్లం వల్ల నేన్ కొంచెం తినలేకపోతుంట అంటే హెవీ వేడిని నేను తట్టుకోలేను. సో అలా అహహ
నేను ఈ ఇయర్ అసలు మామిడికాయలే తిన్లేదు
అయ్యో ఆహా హు
ఈ ఇయర్ అసలు ఫ్రూట్స్ ఏం తినలేదు
అయితే మా అక్క వాళ్ళ ఇంట్లా మామిడికాయలో చెట్టు ఉంది పెద్దది.
దాని వల్ల నేను ఇన్ని యానం తెచ్చుకున్నా తెచ్చుక్ కొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా మళ్ళీ ఫ్రిడ్జ్ లో బయట తీసే వరకు ఖ ఖరాబ్ అయిపోయినాయి.
అయ్య అయ్యో మధ్యలో ఒకసారి చెక్ చేయాల్సింది ఆ
అయితే నేను ఏంది అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి మొత్తము మిగతా ఐటమ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది స్మెల్
ఆ
సో ఇవన్నీ బయటికి తీసి మళ్ళీ బయటికి పెట్టేసరికి ఆలా ప్రాబ్లం వచ్చేసింది
అదే అంటున్నా మధ్యలో ఒకసారి చెక్ చేసి ఉంటే సరిపోయేది అని
చెక్ చేసే కన్నా ఒక నాకు తెలిసి ఒకసారి ఫ్రిడ్జ్ లో పెట్టిన త తా మళ్ళీ బయట తీసేననుకో మామిడి పళ్ళు ఖరాబ్ అయిపోతాయి అన్నది ఒకటి తెలుసుకున్నా నేను సో అది బయటనే పెట్టాలి ఆ సో అది మామిడి పళ్ళు ఏంటంటే స్పెషాలిటీ పెడితే బయటనే పెట్టాలి పెడితే ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి మళ్ళీ ఫ్రిడ్జ్ నుంచి బయటికి పెట్టడో అలాంటివి చెయ్యొద్దు అని తెలిసింది నాకు అప్పుడు
ఓకే వడియాలు పెట్టుకున్నారా
ఆ చెప్పండి హలో
పడియాలు పెట్టుకున్నారా
చెప్పాను అవు హ వడియాలు నేను అలాంటివి ఏం పెట్టాను మా అమ్మ దగ్గర నుంచే తెచ్చు కుంట వడియాలు కూడా
ఆహా
పొడియాలు మా అమ్మ ఆ పెడుతుంది ఆ చట్నీ పెడుతుంది చింతకాయ చట్నీ పెడుతుంది అండ్ ఇ ఇంకా నిమ్మకాయ చట్నీ ఇవన్నీ మూడు తెచ్చుకున్నా
దానిమ్మకాయ చట్నీయా
నిమ్మకాయ నిమ్మకాయ
దానిమ్మకాయ చట్నీ
దానిమ్మకాయ కాదు నిమ్మకాయ చట్నీ నా ఫేవరెట్ అది తెచ్చుకున్న ఆ ఇంకా ఇప్పుడు మనకు మెయిన్ గా సమ్మర్ లో చాలా బాగుంటది ఇప్పుడు మళ్ళీ వింటర్ వచ్చే సరికి అవి అంత ప్రిఫర్ చేయము
ఆ
ఉ
అవును సమ్మర్ సీజన్ లో కొన్ని కొన్ని బాగుంటాయి తర్వాత ఇంకా వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు
అవును ఇంకా మెయిన్గా రెనీ సీజన్ అనే సరికి ఇంకా మొత్తం ఇంకా ఆయిల్ ఫుడ్ ఇంకా ఫాస్ట్ ఫుడ్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం ఇంకా
మా నేను ఫాస్ట్ ఫుడ్ అవి ఎక్కువ తినను ఆయిల్ ఫుడ్ కూడా తక్కువ
ఉమ్మ్ ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి బర్గార్లు పిజ్జాలు మంచూరియాలు కామనే కదండి అవునా
మంచూరియా ఏమన్నా తినాలనిపిస్తే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా
మంచ్ అంటే వెజ్ నాన్ వెజ్ ఆ
వెజ్ వెజ్
ఆ అంటే అది ఎట్లా ఎలా ప్రిపేర్ చేస్తారు ఏ ఏ ఏ వెజిటేబుల్ చేస్తావు
క్యాబేజ్ క్యారెట్ వన్ పోటాటో
ఆ పొటాటో అండ్ కార్న్ ఫ్లోర్ ఆ
ఆ కార్న్ ఫ్లోర్ ఏ కార్న్ఫ్లోర్ వేస్తాము కొంచెం మైదా కూడా వేయ్యొచ్చు
ఆహ తర్వాత శనగ పిండి
ఊ శనగ పిండి అయితే ఇప్పుడు వరకు ఏయలేదు సిస్టర్ కార్న్ ఫ్లోర్ అండ్ మైదా అంతే ఈ రెండే యూస్ చేసా అండ్ మనకి ఇవి బాల్స్ లాగా అంటే మిక్ మిక్స్ చేసేస్తాం కదా మసాలా అవన్నీ వేసేసి
ఊ
ఇవి డీప్ ఆయిల్ డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ వీటికి సాస్ లాగా చేస్తా కదా అప్పుడు ఒక టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్స్ కానీ కార్న్ ఫ్లోర్ వాటర్ లో మిక్స్ చేసి వేయాలి
వచ్చే అలా
కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది ఆనమాట
ఆహా అది డీప్ ఫ్రై చేసేస్తారు
ఉ డీప్ ఫ్రై చేసినవి అందులో వేసేస్తా అన్నమాట ఇంకా
అయితే అంటే మీరు మీరే ఫుడ్ ప్రిపేర్ చేస్తారా ఇంట్లో
ఆ చేస్తాం వచ్చు
ఆహా మమ్మీ ప్రిపేర్ చేస్తుందా మీరా
ఎవరికి ఇష్టం ఉన్న రోజు వాళ్ళు ప్రిపేర్ చేస్తాం
అచ్చ ఒకే ఒకే అంటే మీరు మామూలుగా ఫేవర్ ఎ ఫుడ్ ప్రిపేర్ చేస్త ఇష్
నేను వెజ్ వెజ్ చేస్తాను నాన్ వెజ్ మా ఇంట్లో తినరు నేను కూడా నాన్ వెజ్ జోలికి వెళ్ళాను వెజ్ చేస్తాను
అవునా నాన్ వెజ్ తినరా
లో తను
ఊహ
నాన్ వెజ్ లేదా తా ఇది ఉండచ్చు సిస్టర్ తినాలి అనీ
ఉహు అంటే మీరు వెజిటేరియ నాన్ వెజిటేరియన్సే కదా
నో వెజిటేరియన్
ఆహా
ఆమె ప్యూర్ వెజిటేరియన్
అచ్చా మ్ ఇంకా
అంటే కొంతమందికి ఎలా అంటే ముక్కలు లేకపో పోతే మొద్ద దిగదు అనే బ్యాచ్ ఉంటారు.
ఆ మెయిన్గా సండే టైమ్ల.
ఆ మెయిన్ గా సండే అని ఏం కాదులే గానీ, నా ఫ్రెండ్స్ బ్యాచ్ లో అయితే ఇట్లా ఉంటారు. హా ముక్క లేకపోతే ముద్ అ దిగదు అన్న బ్యాచ్ ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరు అదే బ్యాచ్.
అవునా
ఎక్కడో ఉంటారు నాకులాగా.
అవునవును అలానే ఉంటారు కొంతమంది.
మీరు నాన్ వెజ్ ఇష్టపడతార?
ఆ నాన్ వెజ్, వీక్లీ టూ టైమ్స్.
మ్ హు అంటే మెయిన్ గా నాన్ వెజ్ లో ఏమిష్టం?
నాన్ వెజ్ లో అంటే యాక్చువల్గా బిర్యానీ బా తింటాం.
ఓకే.
అంటే బిర్యానీ అని కాదు. సంథింగ్ ఇది ఉంటది కదా దీన్ని ఏమంట తారో ఫిష్ అని, ఫ్రాన్స్ అని, చి చికెన్ అని, మటన్ అని. ఓకే.
మటన్ బిర్యానీ ఫేవరేట్. అండ్ పన్నీర్ కర్రీ కూడా బాగుంటుంది.
ఆ నేను పన్నీర్ తినను. మిల్క్, కర్డ్ దగ్గరికి రానీయ ను టీ, కాఫీస్ అట్లాంటివి ఏం పడవు వంటికి.
ఆ మీరు నాన్వేజ్ తినరాయే. క పన్నీర్ తినరాయే. టీ, కాఫీ అవన్నీ అంటే
మ్
వీటన్నిటికీ చాలా దూరంగా ఉన్
అయ్యో
ఇప్పుడు ఆ, ఇప్పుడు ఏది టేస్ట్ ఉన్నా, అల అవన్నీ లేకపోతే అసలు ఫుడ్డే టేస్ట్ కాదు. కదండి అవన్నీ వాటికి అన్నిటికీ దూరం ఉన్, అంటే ఇప్పుడు ఇవన్ ఆ మనం ఏదన్నా వండు కోవాలి అన్నా కూడ, కడ్డు కొంచెం ద కొన్ని వాటి వాటిలలో యూస్ చేస్తాం. లాస్ట్ కు తర్వాత ఫో కర్డ్ తింటాం కదా అన్నంతో పాటు.
అందరు తింటారు. నేనొక్కదాన్నే తినను.
ఓహోహొ అచ్చ అచ్చ.
ఓకే సిస్టర్ అయితే మరి ఉంటా బాయ్.
సరే అండి టైం అయిపోయింది.
ఓకే మ్